హలో
హలో అండి. ఎలా ఉన్నారు హాయ్ అండి. ఆహా బాగున్నానండి. మీరేలా ఉన్నారు?
బావున్నామండి. తిన్నార అండి?
ఆ లేదండి ఇంకా. మీరు తిన్నారా?
ఆ అండి తిన్నామండి.
ఆ ఏం తిన్నారండి?
ఆ అన్నం, పప్పు, ఆమ్లెట్ చేసుకొని తిన్నామండి.
ఆహ అవునా అండి. ఏం చేస్తున్నారండి?
ఏం లేదండి తిని ఇప్పుడే కూర్చొని రీల్స్ చూస్తూ ఉన్నానండి ఇన్స్టాగ్రామ్లో. ఇంకేం ప
ఓహో ఇంకేం అయినా ఆ ఇన్స్టాగ్రామ్లకి చాలా అడిక్ట్ అయిపోయాంలేండి.
అవునండి అదేమో నిజమే ఫుడ్ లేకుండా ఉంటాం కాని ఇన్స్టాగ్రామ్ లేక్
ఇన్స్టాగ్రామ్ లేకుండా అసలు ఉండడం లేదండి, అసలు చిన్న పిల్లలు కూడా రీల్స్ వీడియోస్ చేయడం గాని దాని వల్ల ఏం వస్తుందండి అస అసలు నాకైతే తెలియట్లేదు కానీ మనం దాన్నే చూస్తామండి.
అవునండి అదే అంటే చెప్తాం కదా ఏది ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే దానికి అడిక్ట్ అయి
దానికే అడిక్ట్ అయిపో తమని మనమైనా కొంచెం పర్లేదండి ఏమంటే మనం అంటే అట్లా వర్క్ కి ఎళ్తాము మళ్ళీ వస్ స్తాము, ఎప్పుడో ఒకసారి చూస్తాము. కొంతమంది అయితే మరీ అదే పనిగా ఉన్నారండి.
అవునండి అదేమో నిజమే తిన్నప్పుడు అదే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తరు. పడుకోన్నా చూస్తారు, మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాలా. ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు ఏమేం స్టోరీస్ పెడతారో అది చూడల అదే అయిపో తుందండి అయితే కొంతమంది అయితే అదే పని మీద్నే ఉంటరు.
అదే పని అవునండి మరి ఇంకొంతమంది అంటే కంటెంట్ క్రియేటర్స్ అలా అల్లయితే అండి వాళ్ళు ఎప్పుడు రీల్ చేద్దామా ఎంతసేపు అవేనండి రీల్లు. వ చెయ్యాలి, రీల్ అప్లోడ్ చేయాలి, రీచ్ రావాలి, రీచ్ రాకపోతే కొంతమంది సూసైడ్లు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఏమంటే మాకు రిచ్ రావట్లేదు అని
అవునండి అదేమో నిజమేనండి
ఆ మరీ దారుణంగా తయారవుతున్నారులేండి
అంటే అది దాని వల్ల కొన్ని యూస్లు ఉన్నాయి గాని చాల అడ్వాన్ డిజైన్ టైమ్ వేస్ట్ ఎక్కువండి దానివల్ల ఏం వర్క్ చ్ దాని బదులు వేరే వర్క్ చేసుకుంటే కొంచెం యూజ్ అన్నా ఉంటదండి
అవును దాని వల్ల మనం అసలు ఏం చేస్తున్నాం అండి నాకైతే అర్థం కావట్లేదు మనం చూస్తున్నాం మన డేటా అయిపోతుంది ఆ డేటా అయి ఆ డేటా అయిపోయాక ఇంకా ఈ ఈ డేటా అయిపోవడం వల్ల మళ్ళీ ఇన్స్టాగ్రామ్ చూడడం వల్ల వాళ్ళ కి కదండి అంటే లాభము ఆ ఇంస్టాగ్రామ్ యాప్ ఉడికే లాభము
అవునండి చూడడం వల్ల మనకి యూజ్ లేదండి కానీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి యూజ్ ఉంటది ఇప్పుడు ఎక్కువ ఫాలోవర్స్ అయింటారు ఎక్కువ ఫాలోవర్స్ అయింటారు ఎక్కువ ఫేమస్ అయుంటారు కదా వాళ్ళకి అమౌంట్ వస్తుంది కదండి వాళ్ళకి యూజ్ అవు తుంది మన ఇప్పుడు వేస్ట్ గా మనం ఊరికే చూస్తా ఉంటాం కదా వాళ్ళకైతే టైం నిజంగానే టైం వేస్ట్ అండి కానీ అ అందులో అందులో మంచి వీడియోస్ కన పోస్ట్ చేస్తే వాళ్ళకి అమౌంట్ కూడా వస్తుందండి వాళ్ళు మంచి ఫాలోవర్స్ ఉండి బాగా చేస్తే వాళ్ళకి ఆడిషన్స్ కి వెళ్తే
వస్తుందా అండి మనీ
ఆ అవునండి వస్తుందండి ఇన్స్టాగ్రామ్ కూడా వస్తుంది మెయిన్ ఏమంటే చాలా మంది అమౌంట్ అని కాదు కానీ వాళ్ళు అంటే బా బాగా యాక్ థింగ్ చేస్తే ఆడిషన్స్ కి పోయి ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు మూవీస్ లో తీసుకో చువాలా ట్రై చేయొచ్చు కదండి అందుకోసం చాలా మంది యూస్ చేస్తూ ఉంటారండి దాన్ని
అవునండి అలా అలా మంచి పర్పస్ కోసం యూస్ చేయడం ఓ ఓకే అండి కొంతమంది ఏం చేస్తున్నరంటే అది అదే పనిగా ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి అదే చూడ్డము
కొంతమంది అయితే వాళ్ళ ఫ్యూచర్ పిక్చర్ కోసం యూజస్ చేస్తున్నారు అది ఓకే గాని కొంతమంది చానా బ్యాడ్ గా వీడియోస్ అన్ని తీసిసి అందువల్ల వాళ్ళకి ఏమొస్తుందో తెలిదండి వాళ్ళ ఇమేజే కదా పోతుంది అయినా కూడా బ్యాడ్ వీడియోస్ అన్ని ఎలా అంటే అలానే పడత
పెడుతూ అవునండి చాలా అంటే చెప్పుకోలేమండి అట్లా అయిపోతుందండి కొన్ని మంచి వస్తుంది చాలా చెడు కూడా వస్తుందండి ఎన్ అంత మంచి చేస్తుందో అంత చెడిపేస్తుందండి ఒక మనిషిని ఆ ఇన్స్టాగ హుమ్స్ ఆ
కానీ అందులో మంచి ఫొటోస్ తీసుకోవచ్చండి మంచి ఫొటోస్ తీసుకొని మంచిగా ఎడిట్ కూడా చేసుకో వచ్చండి ఎందులో
ఆ చాలా ఫ్యూ ఆ ఫీచర్స్ కూడా మంచిగానే ఇచ్చారండి
కానీ అండి కానీ కొంతమంది మంచిగా యూజ్ చేయట్లేదండి అది ఏదో వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ఇమేజే పోతుంది చూసే వాళ్ళు కూడా అసలు అసహ్యంగ ఉంటుంది కదండి ఏమో ఫేమస్ కావాలగాని కష్టపడి కా అవుదాం అనేది ఉండదండి ఏదో ఒక వీడియో పెట్టి ఫేమస్ అయి ఆహా మొత్తానికి నేను ఫేమస్ అయిపోల అని వాళ్ళ ఎలాంటి అలానే పెట్టేస్తారండి
అవునండి అవునులేండి నేను చూసానండి చాలా వరకు కానీ ఆ ఇంకా ఒక మంచి విషయం ఏంటంటే అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా ఇష్ట ఇంస్టాగ్రామ్ లో తెలుసి పోతుందండి ఈ రోజు ఏం క్రైమ్ జరిగింది ఏ ఎట్లా ఉంది అనేది చాలా ఈజీగా తెలుసు
అవునండి ఫస్ట్ ఇప్పుడు న్యూస్ న్యూస్ లో రావడం కన్నా ముందు ఇందులోనే వచ్చేస్తుంది
ఈ ఆ ఇన్స్టాగ్రామ్ లోనే వచ్చ వచ్చేస్తుందండి అది కాకుండా ఏదైనా ఎక్కడైనా ఒక బ్యాడ్ అంటె గొడవలు ఏదైనా జరుగుతుంది అంటే అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళు వెంట వెంటనే వీడియో తీసేసి ఇన్స్టాగ్రామ్లలో పెట్టేస్తున్నారండి
అంటే ఆ గొడవకి గొడవ ఇలా ఎందుకు జరుగుతుంది ఏమి అని కూడా చూడండి ఫస్ట్ నేను ఫేమస్ కావాలా విడీ
ఫేమస్ కావాలి వీడియోలు తీయాలి పెట్టాలి అది ఆ గొడవ పడే వాళ్ళ అంటే వాళ్ళని ఏమనుకుంటారు ప్రజలు అట్ల ఏం కూడా లేదు కదండి వీళ్ళకి కావాలి పెట్టాలి డబ్బులు రావాలి
అలానే పెడుతూ ఉంటారండి చాలా మంది కానీ దాని వల్ల డిస్ అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి కదండి ఎక్కువ యూస్ చేయకూడదు అది కాని కొంతమంది అయితే దాన్నే పనిగా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అండి ఇంస్టాగ్రామ్ లో రీల్స్ పెట్టుకోకుండా ఫుడ్ కూడా తినరండి ఇప్పుడు నాకు ఫుడ్ వదు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టివ్వండి లేకుంటే కనీసం వాళ్ళు పేరెంట్స్ కూడా అండి వాళ్ళకి బయట పిలుచుకపోయి ఆట్లాడిపిస్తూ అంటే వాళ్ళు ఆడుకుంటుంటే తినిపియొచ్చు కదండి
ఆ అట్లా లేదండి ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా వరకు చేంజ్ అయిపో
పేరెంట్స్ రీల్స్ పెట్టటిమంటే పెట్టిస్తున్నారండి తప్పు కదండి అది
అవునండి చాలా తప్పండి నిజంగా పేరెంట్స్ కూడా మరీ అంటే అప్పట్లో మన మనక అంటే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్ ఇప్పుడు అసలు ఫోన్ యూజ్ చేస్తున్నారా అండి మన పేరెంట్స్ అసలు తెలుసా వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ అంటే ఏమన్నా అని
అప్పుడైతే నా నాకైతే నాకు ఈ ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు నాకు ఇన్స్టాగ్రామే తెలియలేదండి డిగ్రీ ఫస్ట్ ఇంటర్లో మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడే అండి ఇన్స్టాగ్రామ్ అనేది ఉంది అందులో రీల్స్ చూడచ్చు ఇలా పోస్ట్ చేసుకోవచ్చు అని నాకు కూడా తెలిసింది కానీ ఇప్పుడు కాలంలో పిల్లలు అలా లేరండి
కానీ ఇప్పుడు ఫోర్త్ క్లాస్ అమ్మాయి కూడా ఇన్స్టాగ్రామ్ ఏ
ఐడియా అవునండి అసలు ఇస్టాగ్రామ్ ఐడీ వాళ్ళ కూడా ఐడీలు ఉన్నాయండి సపరేట్ సపరేట్ చిన్న పిల్లలు కూడా ఇస్టాగ్రామ్ ఐడీలు
అవునండి మళ్ళీ పేరెంట్స ప్రోత్స అంటే ఒక మనం మంచి పర్పస్ గా ఒకే మన ఆ అంటే మన పిల్ల్లోడు ఇట్లా యాక్టర్ గా పోవాలి మనం మంచి కంటెంట్ తీయాలి అనుకుంటే ఓకే అండి
అవునండి అవును
అంటే ఆ పిల్ల్లోల చేత కూడా ఏదో కామెడీ కామెడీగా మాట్లాడించడం అందరు నవ్వుకునేలా చేయడము ఏంటండి అది
చానా మంది చూస్తూ ఉంటారండి
ఆ అంటే ప్రతి ఒక్కరుూ యూస్చేస్తున్నారు కదా అందరుూ చూస్తారు కదా మనం పెట్టేవి కొంచెం మంచిగా ఉండాలి కదండి చిన్న పిల్లలతో చేపి చెది ఇంకా బాగుండాలి కదా అంటే లవ్ సాంగ్స్కి పిల్లకాయలు అంటే చెప్పడమూ పాటలు పడము ఏంటండీ అది
చిన్న పిల్లలు కూడా ఇలాంటి అలానే రీల్స్ చేస్తున్నారండి ఈ మధ్ ద్య అయితే చూ చం ఏమంటే ఇప్పుడు ఇప్పుడు మన్ మన ఇంట్లోనే మన ఫ్యామిలీ రిలేటివ్స్ ఎరైనా ఉంటారు కదండి వాళ్ళే వినర్ రండి ఏమన్నా చెప్తే వాళ్ళే ఆపోజిట్గా మాట్లాడుతూ ఉంటారు కానీ టై పై ఇంస్టాగ్రామ్ వల్ల చాలా టైం వేస్ట్ అవుతుందండి అది
చాలా టైం అసాల్ మనకి టైమే తెలిదు గానీ ఇంస్టాగ్రామ్ చూసేటప్పుడు బావుంటుందండి అవును
ఇప్పుడు మనకైతే మనం వర్క్కి వెళ్తాము బయటకి అలా వెళ్ళొస్తా తాము వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చూసుకుంటాం కాబట్టి ఏం అవ్వదు అనిపించదండి
అవును
అది ఇంట్లోనే ఉండే వాళ్ళు అయితే ట్వంటీ ఫోర్ టు సెవెన్ అదే పని చేస్తూ ఉంటారండి ఎప్పుడు ఇంస్టాగ్రామ్ రీల్స్ చూడడము వాళ్ళు చూడడం కాదు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా చెడుపుతూ ఉంటారు రీల్స్ షేర్ చేయడము గ్రూప్స్ గ్రూప్స్ క్రియేట్ చేయడము గ్రూప్లో రీల్స్ పెట్టేది
ఆ గ్రూప్స్ వల్ల ఏముంటాయండి ఒకరిని తిట్టుకోవడం ఒకరిని ఏంటండి అది అసలు మళ్ళీ కొంత మంది అయి టె అంటే ఒకా ఒక మనిషి బాడీ పార్ట్స్ ని కూడా ఎగతాలి చేయడం గుడా ఉందం ఆ ఇన్స్టాగ్రామ్స్ లో
కొం అవునండి కొంతమంది అలాగే పోస్ట్ చేస్త ఉంటార
ఆ అమ్మా ఇలా ఉంది ఈ అమ్మాయి ఇలా ఉంది అనీ ఏంటండీ అవంతా ఆ అబ్బాయి ఇలా ఆ అబ్బాయిట్లా కొంతమంది ట్రాన్స్ జెండర్స్ అని అట్లా చేసుకుంటూ అ వీడియోస్ చేసుకుంటుంటారు కదండి వాళ్ళని కూడా ఏదో ఒకటి అనడం అండి
అవునండి అవును
వాళ్ళేమో వీళ్ళని శాపనార్ధాలు పెట్టి తిట్టడము అలాంటి వీడియోస్ అంతా దేనికి ఎందుకండి ఏం యూజ్ ఉంటాయి అసలు
అవునండి మొన్న కూడా నేను చూసిననండి ఎలాంటి ఎలా పడుతుూ తిరు కొంటూ ఉన్నారు వాళ్ళయితే కొంతమంది అయితే గొడువు పడుతున్నారండి ఆ గొడువుని కూడా రీల్స్ తీసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళైతే తెప్ప గొడవ చేస్తున్నారనేం గొడవ చేస్తున్నారు ఏం ప్రాబ్లమ్ము వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదండి అవేం
అవేం అవునండి అసలు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తొ అసాలు సంబంధమే లేదండి
తీయడము పోస్ట్ చేయడమే అయిపోయిందండి అసలైతే
అవునండి చాలా దారుణంగా తయారయ్యారులేండి ఇంకా ముందుండే జనరేషన్ ఇంకెలా ఉంటుందో అండి
అవును అవునండి అదేమో నిజమే అండి కానీ కొంతమంది బా మంచిగా తీస్తారు కదండి కొంతమంది ఫుడ్ ఫుడ్ గురించి తీస్తారు అలా ఎలా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయడం ఏమి ఆ టైలరింగ్ గురించి
చాలా బాగా తీస్తున్నారంటి అంటే నేను కొంతమందిని ఫాలో అవుతున్నాను వాళ్ళు అంటే ఏ ఏ ప్రదేశాలు బావ్ ఉంటాయి మనమూ విసిప్ చెయ్యడానికి ఎక్కడ బా ఫుడ్ బావుంటుంది మీరు చెప్పినట్టు అట్లా చేస్తే మంచిదండీ కొంతమంది మిస్ యూస్ చేస్తున్నారు కొంతమంది మంచిగా యూస్ చేస్తున్నారు
అవునండి కానీ ఇన్స్టాగ్రామ్ వల్ల అంటే ఇప్పుడు మనకేమన్నా ఇప్పుడు ఒక బ్యూటీష ఏనకావాలన్నా అందులో దొరుకుతారండి ఇప్పుడు మనకి ఏమైనా ఆర్డర్స్ చేసు కోవాలన్నా మంచి ప్రొడక్ట్స్ ఏమి అని తెలుస్తాయి అలా కొంతమంది ఆ మంచిగానే యూజ్ చేస్తున్నారండి కానీ కొంతమంది అండి ఎలా పడితే అలానే చాలా ఇదిగా తీస్తున్నారండి చాలా ఏం బాండదు అసల్ అసలు వాళ్ళదైతే వీడియోస్ కొంతమందిది
అవునండి నిజమే అండి థాంక్స్ అండి చాలా మంచ్ మంచి విషయాలు చెప్పారండి మీ నుంచి ఇన్స్టా గ్రామ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిసఅడ్వాంటేజెస్ ఏంటి అని
సరే అండి ఓకే
నా ఓక్కే అండి బాయ్ అండి థ్యాంక్స్ అండి
బాయండి
స